మండీ
ఆ నమస్కారం అండి హలో వినబడతలేదా అండి
ఇనిపిస్తుందండి ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ తిన్నామండి ఖాళిగనే ఉన్నామండి
అ
తిన్నరా అండి మీరు హలో ఇనవడ్తలేదండి హల్లో
ఇన్పిస్తుందా అండి వాయిసు
వాయసు ఇనబడట్లేదండీ
టోకేనా అండి వినిపిస్సుందా ఇప్పుడు
ఆయా ఇప్పుడు ఓకేనండి
ఫోన్ సిగ్నల్ ఉందా అండి
ఆ ఉందండి
పనంతా అయిపోయిందా అండి మరి
ఆ బట్టలు విండలేదండి నాన వెట్టేసాను, ఇగ ఫోన్ కాల్స్ వస్తే మాట్లాడుతున్నాను. అండి
అయిపొయిన
అయిపోలేదండి ఇంకున్నయండి రేపు ఒకటే రోజు లాస్ట్ టైం అండి హలో హలో హలో అలో ఏంటండి అస్సలు వినవడటం లేదు
మీ వాయిసే వినిపియట్లే అండి సిగ్నల్ ఉందా
ఉందండీ, ఇప్పడి దాకా కాల్స్ మాట్లాడా వాన్నందరితోటి. సిగ్నల్ ఉందా అండి మీకు లేదా అండి
అండి
మీ వాయిస్ అస్సలు వినవట్లేదండి
ఉందండి సిగ్నల్
మరీ సిగ్నల్ ఉన్నంక ఎందుకు ఇట్లా అయితందండి
ఏమో అండి ఇంతకు ముందు గూడా ఒక కాల్ ఇట్లనే మధ్యలోనే కట్టైంది.
మరి ఇప్పుడు మేమూ ఆ ఐదారు కాల్స్ దాకా మాట్లాడుకున్నాం మరి మంచినే ఒచ్చినయండి కట్టు గాలేదు.
ప్రాబ్లమే అనుకుంటా అండి మరి
అవునా
ఏం చేస్తున్నారండి మరి
ఏం లేదండి ఖాళిగనే ఉన్నామండి
పనంతా అయిపోయిందా అండి
ఆ ఇప్ అయిపోయిందండి
వాళ్ళంత ఏం జేస్సున్నారండి మరి
ఏవ్ ఉందండి ఎవరు పనికి ఆల్ ఎళ్ళిపోయారండి పిల్లలు స్కూల్కి ఎళ్ళారు.
హాఫ్ డేనే కదా అండి స్కూల్స్
ఆ
మళ్ళీ మీరే తీసుకొస్తారా వాళ్ళే
వా వాళ్ళే వస్తారు
ఉ
అరకాంచ ఆ ఆన్లైన్ పన్ము ఆన్లైన్ పన్ము
అయిపోయిందా అండి మీ ఆన్లైన్ పని మరి
కాలేదండి ఇక్కడ పనక్కనే ఉన్నది చెయాలి అది ఓపెన్ అయితు సైట్ ఓపెన్ పన్ అవుతులేదండి
అంటే టార్గెట్స్ ఉంటాయా అండి మరి దానికి
అంటే ఈ నెల ఎండింగ్ వరకు కంప్లీట్ చేసేయాలండి అంటే మార్చి నెలల వరకు అన్నీ అయిపోతాయి కదాండడిలే
ఆా
ఆ కానీ అది ఒక బ్యాంక్ అసలు ఓపెన్ అయితేలేదండి అందరి అకౌంట్స్ ఆ బ్యాంకు లోనే ఉన్నాయి ఆ బ్యాన్ ఓపెన్ అయితలేదు నైట్ సార్ వాళ్ళ ఫోన్ చేసి మరి ఇ ఓపెన్ అయితలేదు సార్ ఏం చేసాడుంటే కాదు ఓపెన్్యదాకా వే చేయడం ఏదాప్ప ఏం లేదు అని అంట రండు సార్
అంటే అన్ని బ్యాంక్స్ చూసుకుంటారా అండి మీరు ఒక బ్యాంక్ ఎస్బిఐట్లా కాకుండా
ఆహా లేదండి ఇప్పుడు మాకు రెంూర్లోకి ఉంటాయంండి బ్యాంకులు
హా
కాకపోతే మాకు ఉండాల్సింది ఒకటే బ్యాంకు లా కాకపోతే ఫస్ట్ సార్ వాళ్ళు ఏం చేశారంటే ఏ ఇప్పుడు ఈ బ్యాంకు కాకుండా ఇంకో బ్యాంకు లో కూడా అకౌంట్ తీసుకున్నారు
అవునా
ఆ తీసుకొని వాళ్ళు ఏం చేసారంటే ఫస్ట్ మనం తెచ్చుకునే ఆ బ్యాంకు కాకుండా వేరే బ్యాంకుది అకౌంట్ ఇచ్చార అన్నట్టు
ఆ
అట్లా అది ఓపెన్ గాక ఇబ్బంది అవుతుంది అన్నట్టు అందరూ ఒకటే బ్యాంక్ అయితే ప్రాబ్ ప్రబ్లమే ఉండదు
ఆహా
ఆ అట్లా ఆ బ్యాంకును మొత్తమే తీసేసిరం ఆన్లైన్ లోకి వెళ్ళి తీసేస్తా కే ఇప్పుడు ఆ మెంబర్ పేరు మీద ఆ బ్యాంకు అడుగుతుం ఆ బ్యాంకు లేదు అందులో
బ్యాంక్ మొత్తనికి తీసేండి పోయే అక్కడ కన్సల్ట్ అవ్వ వచ్చు కదా వాళ్ళని మరి
అంటే అక్కడ అంటే అట్లా అవ్వడం కాదండి మన సిస్టమ్ంలోకి వెళ్ తీసేసిర అంతే
లిష
ఆ సిస్టమ్ లోకిెళ్ళి ఆ బ్యాంకు తీసేసారు అంతే బ్యాంకు ఉంది అత మనసిృష్ట తీసేసారు తీసేయడం వల్ల ఆ వర్క్ అయిపోతుంది అన్నట్టు
మళ్ళీ ప్రాబ్లం కాదా అండి వాళ్ళ ఎప్పటికైనా మార్పించుకోవాలి కదా
మరి మార్పచ్చుకోవాలి కాని వాళ్ళది ప్రాబ్లం కాదండి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి నెల ఎండింగ్ వరకు వర్క్ అయిపోవాలి గాని మరి పైనకట్లా చేస్తారు యాడ్ చేయమని కూడా చెప్పినాం మేము ఆ బ్యాంకు ని యాడ్ చేస్తేనే మాకు ఈ ఆన్లైన్ వర్క్ అయిపోతుంది సార్ అని చెప్పినా చూద్దం చేత్తనమ్మా, ఇది అది అని అంటుండు సార్ మరి. వాళ్లు, చాలా వరకు ఇప్పుడు ఈ బ్యాంక్ ఉంటే ఇబ్బంది అయితది. మీకు ఆ బ్యాంక్ ఇగ కావాలని అట్లా చెప్తే, చాలా వరకు దీసిరు. కొన్ని కొంతమందికి ఉన్నాయి.
మళ్ల గూడా మార్పించుకోవాలండి. మళ్ల మీకు ఇబ్బంది అయితది గదా?
ఆ ఆ, మాకేమి ఇబ్బంది కాదండి. ఇప్పుడు ఏం? బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ కొట్టేస్తాం. మాకు ప్రాబ్లమే లేదు గానీ, ఇప్పుడు వాళ్ళకి లోన్ వస్తుంది కదండీ.
ఆ, అవును.
ఆ, లోన్ వచ్. వచ్చినప్పుడు వాళ్లకి ఎట్లా అంటే, ఇప్పుడు ఎవళ డబ్బులు వాళ్ల అకౌంట్లలో కొట్టాలి కాబట్టి వేరే బ్యాంకుది. కొటారు ఆ బ్యాంకు లో ఉన్న వారికి మాత్రమే కొత్త డతారు వాళ్ళు
అవును, ఎందుకంటే వాళ్లే గాబట్టి లోన్ ఇచ్చేది.
ఆ, అట్లా రే. ఎందుకంటే రేపు ఏమన్నా జరిగినా, వాళ్ల ఏమన్నా చనిపోయినా, వాళ్లకి ఇన్సూరెన్స్ గిట్లా! రావాలంటే, ప్రతి అకౌంట్ లోకు డబ్బులు యాడ్ కావాలే, ఎంత? ఎంత మంది సభ్యులు ఉంటే, అంత మంది సభ్యులకు యాడ్ కావాలన్నట్టు అవి.
వాళ్ల వల్ల, గ్రూప్ లో ఉన్న వాళ్ల గూడ ఇబ్బంది అవుత్.
ఆ, అదే అవుతది అందుకు. కోసమే తీసుకోవాలని చెప్తే, తీసుకుంటాం, తీసుకుంటాం అంటారు. అశ్రద్ధా ఎత్తారు. ఇగ లాస్ట్‌కి ఏం చేసుకుంటారో అండి, మరి. అట్లా జరుగుతుందండి, మరి.
మొత్తం మా వన్ మంత్ మొత్తం, ఉంటుందా అండి మీకు? ఆన్‌లైన్ వర్క్.
వన్ మంత్ మొత్తం, ఉండదండి.
అంటే, ఎప్పుడో ఒకసారి ఉంటదా?
ఆ, అంటే ఇప్పుడు.. ఆ, మాకు శాలరీస్ ఆన్లైన్ వర్క్ జేస్తేనే శాలరీస్ వడతాయండి. ఇప్పుడు మనం గనక ఎగ్జామ్స్ రాస్తే, లాస్ట్. లాస్ట్ కు ఎగ్జామ్స్ మార్కులు తెస్తేనే, ఏ గ్రేడ్ వచ్చిందా, బి గ్రేడ్ వచ్చిందా, అని గ్రేడ్ లేమటి జేస్తారు కదా అండి. మాకు గూడా, ఈ ఆన్‌లైన్ వర్క్ ఈ సం. సంఘాలను వైజ్ గా కొట్టి చేస్తేనే, ఈ బరాబర్ ఉంటేనే, మాకు గూడా గ్రేడింగ్స్ వస్తాయి అన్నట్టు.
ఆ గ్రేడింగ్ బట్టే అమౌంట్ వడతదా, లేకపోతే అమౌంట్ ఖచ్చితంగా వడతదా?
గ్రేడింగ్‌ను బట్టే శాలరీలు వస్తాయి. గ్రేడింగ్ వోయింది అంటే, శాలరీలు కట్ అయినట్టే అండి.
నీ ఫోన్‌తోటే జేస్తారండి, ఆన్‌లైన్ వర్క్. లేకపోతే ఏమన్నా? సిస్టమ్ గిట్లా ఏమైనా, ఉంటదా?
ఏ సిస్టమ్ ఏం ఉండదండి, సిస్టమ్ అంటే? ఒక్కటే ఉంటదండి ఆఫీసులా, దానికి ఆపరేటర్ ఉంటాడు. ఆయన ఈజ్ అన్ని సంఘాల త అరవై మండల్ మండల్ మొత్తం, ఒకటే చూసుకుంటాడు అన్నట్టు ఆయన.
ఆ
మాయేమో, ఎవరు సెల్ తోటి వాళ్లు ఏ? వాళ్ల వివో వాళ్లే, చూసుకోవాలన్నట్టు అట్లా. ఇప్పుడూ. ఆ, ఫోన్‌తోటే చేసుకుంటాం అండి, మేము. అట్లా గ్రేడింగ్ రాక, నాకు సంవత్సరం జీతం పోయిందండి.
ఓ, అవునా? అంటే గ్రేడింగ్ కంపల్సరీ ఉండాలి మీరు?
ఆ, అవును అవును. గ్రేడింగ్ వస్తేనే శాలరీస్ వస్తాయి.
ఆ, ఎంత లోపు ఉంటదండి గ్రేడింగ్ అంటే?
ఎంత లోపు అంటే? ఎంత లోపల అర్థం కాలేదండి. అంటే, లోప్ అన్నది ఏం ఉండదండి. ఇప్పుడు ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్. మూడు గ్రేడ్లే ఉంటాయండి
మూడే ఉంటాయా ఏ గ్రేడ్ ఎంత అమౌంట్ పడుతుందండి దాదాపు అంటే ఏ గ్రేడ్ వస్తేంత
ఏ గ్రేడ్ అయినా బి గ్రేడ్ అయినా సి గ్రేడ్ అయినా మూడిటికి ఒకటే సాలరీ అండి ఆ డి గ్రేడ్ వచ్చిందంటే జీతం పోయినట్టే అట్టేనండి
అంటే ఏ గ్రీడే రావాలి కంపల్సరీ ఇగా
ఆ ఏ గ్రేడ్ వచ్చింది అని అంటే అన్ని విధాలుగా మంచిగా బరాబర్ ఉన్నది అన్నట్టు
ఆ
బి గ్రేడ్ వచ్చింది అంటే అందులో ఇంకొకటి ఏదో తగ్గింది అన్నట్టు సి గ్రేడ్ వచ్చిందింటే ఇంకా డౌన్ అయింది అన్నట్టు కానీ ఏ గ్రేడ్ వచ్చినా ఆ మూడు గ్రేళ్లలాగా జీతం మాత్రం సేమ్ పడిపోతుది
లాస్ట్ ఎండింగ్ అన్నట్టు ఒకవేళ సీ దాటితేగా శాలరీ పడదు అన్నట్టు
డి గ్రేడ్ వచ్చింది అని అంటే కతం నెల శాలరీ పోయినట్టేనండి అట్లా అంటే ఇంలా ఆన్లైన్ ఇప్పుడు ఈ గ్రేడింగ్ లో కూడా మీేన్ చేసే వర్క్ ఉంటది మా పైనన్న సార్ చేసే వర్క్ ఉంటది సారు మా చేతిలో పోయింది ఆ ఇద్దరిది కలిపి ే ఉంటదండి మేము కొట్టిందిగా ఇంకా ఇప్పుడు సారు కూడా మా తరపున మళ్ళీ సారు కొట్టేది వేరే ఉంటదండి
మీరు చేసి వర్కు పంపిస్తే మళ్ళీ సార్ దాన్ని ఇంకో ఇంకా ప్రప్పుూవ చేసి మళ్ీవాం
ఆ అట్లా అట్లా ఇట్లా చేస్తేనే కొ నెల శాలరీ పడుతుందండి
వంట ఎం చేసిరండి మరి
వంట వంకాయ కూర ఉండేమండి
గ్రు ఉండడిరు తిన్నారా మరి ఎప్పుడు మీరు
ఆ తిన్నవండి
బాక్స్ పెట్టి పంపిస్తారా ఆండి పిల్లలకి
లేదండి అక్కడ స్కూల్లోన ఏడతారండి
ఆ
స్కూ లో వాళ్ళకు పొద్దుగాల టీ తాయేటప్పుడు ఏదన్నా స్నాక్స్ తిని వెళ్తారండి ఇకా మధ్య మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల వరకు వాళ్ళకు లంచ్ పెడతారంటే ఇక మధ్యాహ్నం వకు అకింటికి వస్తే మళ్ళీ
గేమ్స్ ఏమన్నా ఉంటాయా అండి మధ్యాహ్నం వాళ్ళకి మరి
అర్థం కాలేదండి
గేమ్స్ గ ఇట్లా ఆడిపిస్తారా ఆటలు గట్లా ఏమన్నా
లేదండి ఇంటికి వచ్చేస్తారు
ఆ ఎండకాలం కదా ఇమ్మట ఇంటికి వచ్చేసరి ఇక స్కూల్ అయిపోగానే
అయిపోగానే వస్తారు
ఊర్లోనేేనుంద స్కూలు
ఆ ఇక్కడే ఉందండి అంటే ఇక్కడ ఫిఫ్త్ వరకే ఉంటదండి సిక్స్త్ వరకు మళ్ళా బయటికి వెళ్ళాలండి పల్లెటూరు కదా అండి
అవునవును
వరకే ఉంటదండి మళ సిక్స్త్ నుంచి ఇ బయట హాస్టల్గా ఉండి చదువుకోవాలి ఆ